మస్ వ తెలా కొంత ఇస్లే హలో నమస్కారం
నమస్కారం అండి
ఏం చేస్తున్నారు జాని మా జాకగా నాకేద జానివాస్
ఉసె బాత్ కర్ణ కా తెరో కార్య యాప్ దస్ మినిట్ భాత్కార్
ఎట్లా ఉన్నారు అండి మీరు
క్యా భి ఆఛే నై హాయ్ స్కూల్ మే తో నే కార్తె బాత్ ఎహ్ పే కార్తీహాయ్ ఫోన్ కా
నువ్వు తెలుగులో మాట్లాడు నీ సిగ్గొస్తలేదా ఏం కాదు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి నాతో
అ బ
అర్ధమంద ఆ మీకు ఏదైనా మూవీ ఏ మూవీ అంటే ఇష్టం మీకు
ఏమ తెల్వాదీ తెలివదీ
మీరు హార్రర్ చూస్తారా ఎక్కువ లవ్ స్టోరీస్ చూస్తారా
నేను హార్రర్
ఆ హార్రర్ మూవీ చూస్తారా అవునా నీకు దయం బాగా ఇష్టం కావచ్చు అవును నేనే మరి హ నువ్వు అన్ని రోజులు అక్కడ ఉండ లేకపోతే ఇక్కడ ఉంటే ఎప్పుడు అయిపోతుండ తెలుసా ఎంత బతిమలాఆడకు రా ఇంటికి అని చెప్
అయితే నీ అవసరంకి నేను పిలుస్తాను నాకు పిలుస్తా ఈ అవసరం కోసం నేను రావాల అక్కడ
అవునా నీకు పోవం రాపో ఉండ అక్కడ
అంతే
మరి వెళ్తారా మీరు మళ్ళీ
ఆ వెళ్తే ఏం చేయాలి ఇక్కడ
బోల్లే పడతా ఉము తడా బోల్తాము ఎలు
నువ్వే మంచిగా పండుకుని ఉంటా అన్నా నేనెందుతో మరి
అవునా
మా అమ్మ ఒక్కటే చేస్తుంది ఇ ప నేను్వు అట్టుగానే కూర్చొని ఉంటామ్మా
అవును నేనేం చేయాలి మరి ఇవమా అక్క ఏ మరి
మీకు అయితే దయ్యమె పట్టింది మాకు దయ్యం వచ్చంది ఆ నీకు ఎందుకే నువ్వు సచ్చిపో నువ్వే సచ్చిపో
అది అట్లా మాట్లాడదు స్కూల్ ఫోనే అబ్బా నేనే కల్పించింది నీకు ఎందుకు బాగా ఓవారాక్షన్ ఐతుంది పో నా కాల్ కూడ నేను నాది కాల్ అయితే నేను ఎట్లా నీదీ చేయాలి ఇంకా సెవన్ ఉన్నాయి నాకు
అ నాకన్న తక్కువనే ఉన్నాయి నైన్ ఉన్నాయి ఇది చెప్పండి ఏం లేదు వర్క్ అయిందండి
ఏ నువ్వు మాట్లాడకపోతే నేను చేస్తా వేరే వాళ్ల కు సలామేకుం
ఎలా
మంచిగా మాట్లాడితే ఏమయితది అగెగి బోల్తీ ఏం జరిగింది మ్ నీ ఆతీ బొలే మ్
అరే బాబు నై కోలె మాజ్ బులాయంగే
అ
సర్ పాయే నమస్కారం అండి ఏ కామధజాని తుమ్లాకో అభచ్చ కోన్చ మీ టాయి ఆ సరే వెళ్ళండి
త్రీ మినిట్స్ ఆల్రెడీ అయిపోయింది దుర్దాన మాట్లాడు ఆ
ఉలాచ్చ ఆర్గానే
మంచిగా మాట్లాడు నాతో హిందిలో మాట్లాడకు అర్థం అయిందా
తెలుగులోనే మాట్లాడాలా మ్ సరే ఏం చేస్తున్నావు అహా అస్తలేదు ఏం చేస్తున్నావు
నేను ఏం చేస్తాలేను మా ఇంట్లో
నీకు ఏం పని పాట లేదు కదా
నీకుందా నీకు లేదు నాకు లేదు అంతే సేమ్ సేమ్
గాయ్ స్న్ప్ మగాగి హ థాంక్యూ నీకు బాధ కన్నా ఆయనకు
అవును ఏం టైమ్ ఏమవుతుంది ఏ సిక్స్ ఫార్టీ నైన్ అయితుంది ఎంత టైం ఉందండి అయ్యో ఇప్పుడే స్టార్ట్ చేసింది నీకు టైమ్ కావాలా ఫోర్ మినిట్స్ అయింది ఇంకా సిక్స్ మినిట్స్ ఉంది మంచిగా మాట్లాడు
నువ్ ఇక్కడ దగ్గరకి రాకు అబ్బా నాకి భయం అయితుం
నేను దూరంగానే ఉన్నా అర్దం అయిందా
హ హ
ఎవరో వచ్చినట్టు కనిపించింది బయట ఎవ్వర్లేరు
దయ్యం కావచ్చు దయ్యం కి దయ్యామే కనిపిస్తుంది
అవును మరి
నాకు చెప్తునము ఆమెకు చెప్పుతున్నవు శైజాన్ కు సమీరా ది ఇప్పుడు ఫ్రాక్ పె పవాలత మినారీ
సుమేరా ఫ్రాక్ తేప్పిస్తావ నీకు సిగ్గు లేదా
అ లేదు నయి ఆ
ఒక అబ్బాయికి ఫ్రాక్ ఇప్పిస్తావా నువ్వు అవును ఉంది ఉంది ఉంది చూసి ఒక వైట్ క అది ఉంటది జీన్స్ లెక్కని అది
నీ అమ్మకి చెప్పిన ఇప్పుడు ఇస్తది అని చెప్పింది అయితే చూ స నాకు పర్ఫెక్ట్ తెలుగు రాదు కదా కనిపిస్తుంది కింద నుంచి బండ దాకా
ఎక్కడా ఎక్కడా ఎక్కడా చెప్పండి కొంచెం
నాకి కనిపిస్తుంది తాజ్కీ కూడా కనిపిస్తుంది
ట్టల్ని గే మాస్
అర్ధం వయిదలేదు ఏం చేయాలి
జబాన్ సవాల్ కి మాట్లాడు
ఇది ఏం లాంగ్వేజ్ నాకేం అర్థం కావట్లేదు
నీకు అడదాం కావాలి ఎట్లా కాదు నీకు అడదాం మష కాదా
కాదు మరి ఎందుకు మాట్లాడుతను
నువ్వు బాగా ఓవర్స్యు
ఇక్కడ ఓవర్ చేస్తున్నాను మేము
ఏమో నాకు ఎట్లనే అైతుంది తెలుసా ఇది టాస్ అది చేసేది ఉంది లాస్ట్ అని చెప్తున్నారు మరి ఇదిే
ఉరుకుపో అక్కడ నుంచి అక్కడ దాకా
ఉరుకుతే కాదు కదా టాస్క్
కా చక్కరే ఆమెకి చెప్పు పో నాకేం అర్ధం అయితలేదు
నువ్వు పోయి సిమ్ కు అడుగు నాకు తెలివది అది
అదే సిమ్ము కి అడగాలి ఆడ ఏమో క్వశ్చన్స్ వస్తాయట ఆన్సర్ ఇయాలి అట కన్ ఇది నాది కాదు స్కూల్ మీకున్యది యది హిందీ మే బాత్ కర్
పోని అడిగి ఎందుకు అన్ని సార్లు చెప్తున్నా నాకు భయం అయితాంది
అ భయం అయితుందా నువ్వొక దయ్యం లాగ ఉన్నావ్ నీకేం భయం రా తెలుగు పోప్ప మీరేకోభి మీరేకోభి నై పసంద్ తెలుగు హలత్ నై పసంద్ ఇ వ బతు ఎ సరే చహల్ పర భ బ ఇప్పుడు ఒక దయం పోయింది
వీళ్ళకి ఏం తెలుసు తెలవకపోతే చెప్పద్దు తెలుసా తెలుస్తేనే చెప్ప లి కోపం వస్తది నాకు
ఆక్కడ ఏమో ఉన్నది చూడు ఏమి తెలేదు వేరు వాళ్ళకి
ఈక్ నువ్వు దయ్యంలేక అనిపిస్తున్నావ్ అవును
కిలో చేయనీ దో మినిట్స్ సరే మాట్లాడు మరి ఆ సరే అ దన్ని బురి కాదు
తున్న కాదు
ఏం చేస్తున్నారు ఊళ్ళో సుమెరా
సుమేరా ఫోన్ చూస్తుంది కదా ఏమేంది తెలిసినా
అయిందా అవును అ నుంచి యాభై రూపాయలు తిసి పదేనీ చెప్పు పోస్తున్న పెరుగు ప్యాకేట్ లోంచి మీ నాన్న తీసుకురాలేదా ఇదేంటిది చికెనా మ్
పెరుగునా హాజాక్ చెప్పాలా అప్పుడు బావ అడుగుతుండ నువ్వు ఎందుకు చెప్పాలే ఉంది డాడీ తెస్తాడు అని చెప్పు నీతోటి మాట్లాడతాను నేను నేను చిమ్ అనుకున్నా కదా నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావ్ విదా
సిమీకి ఇయాల ఫోన్ ఇగో మాట్లాడు
ఫోన్ ఇయద్దు ఇయగు ఎవ్వరు కూడా నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు ఒక వన్ మినిటె ఉంది అయిపోయినట్టేఇగా ఆగు కింద మీద చేసి కొంచెం మాట్లాడు
ఇది ఎప్పటి దాకా ఉన్నది ఇది దిమాక్ ఖరాబ్
నీకెందుకు హాజా వల్ కమినే హజా బహ్రెహే
పూర గల్తి
టై నా దుకాన్స్ ఎదుకని అని పిస్తాది బ చోటే వాలె దస్కి న అ బాజ అఠకి పిజ్జా శాయజ్దదాని పీస్ కళ్ళుపు ఇ పోట్ చాలు అయిపోయినట్టే ఉమ్ ఏమంది
ఆ
ఉదర్ హ్ ఓకే ధన్యవాదాలు మండి కాల్ కట్ చేస్తున్నా ఓకే హజి అయేనా